ఎలా ఉన్నారండి బాగున్నారా?
ఆ బాగున్నామండి. మీ
హలో!
హలో వినిపిస్తుందా అండి
ఆ విన్పిస్తుంది. బాగున్నామండి మీరెలా ఉన్నారు అందర్ ఇంట్లో అందరు బాగున్నారా?
ఆ బాగున్నామండి మీరంతా బాగున్నరండి ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలంతా
ఆ అందరు బాగున్నారండి అయిదండి భుజనం
ఆ అయిందండి ఇప్పుడే అయిపోయింది. మీది అండి
ఆ అయిదండి వంటైయింది తినాలి ఇంకా ఏం చేసారండి మీరు తినడానికి
మేము పప్పు, అన్నం చేసింటిమండి
అవునండి.
ఆ
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి దగ్గర్లో కాశీకి వెళ్ళాలి అనుకుంటున్నా.
ఓ మీరింక ఎళ్ళలేదా అండి
వెళ్లరండి
ఆ వెళ్ళొచ్చామండి. ఒక టూ టైమ్స్, త్రీ టైమ్స్ వెళ్ళింటామండి.
మీరు
అవునండి. ఫ్యామిలీ ఎనకాల అప్పుడప్పుడు టూర్ల్ ఏస్తా ఉంటాము మేము కుటుంబం అంతా కల్సి వెల్ వెళ్తుంటామండి.
అవునా ఎంత ఖర్చ్ అయితుందండి.
ట్రైన్ కైయితే తక్కువే పడుతుందండి. ఒక అంటే అది బెంగళూర్ నుంచి ట్రైన్ ఉంట లాడిడర్కి ట్రైన్ ఇక్కడ్నుంచి వారణాసికి
డైరెక్ట్ వారణాసిలో వదులుతుంద అండి.
ఆ అక్కడ డైరెక్ట్ అక్కడికే డ్రైన్ ఉంటుందండి. ఓ రెండు రెండు రోజుల జర్నీ దగ్గర దగ్గర ఇ ఈసీగా మాముల్గా పడతాదండి. ట్రైన్ టికెట్ రెండు వేల పద్దెనిమిది వందలు రెం రెండు వేలా ఉంటదండి అలా చిల్లర్ ఉంటది. రిజర్వేషన్ చేపిచ్చుకోన్ అయితే పోగలుగుతామండి. జనరల్లో అయితే అంత దూరము మనం పొయ్యేకైతే కాదండి. ఎందుకంటే కూర్చొనే ఉండలేం కదండి రోజంతా
అవునవునండి.
అలా ట్రైన్ రిజర్వేషన్ చేపిచ్చుకొని మా కుటుంబం అంతా వెళ్ళంటిమండి. బాగుంటుందండి అక్కడంతా మొత్తం గంగా హారితిస్తుంటారు. అంటే ఒక దాన్ అక్కడ ఒక తొమ్మిది రోజులు స్టే చెప్తారండి అట్లా తొమ్మిది నెల ల్తో సమానం అన్నట్ల తొమ్మిది రాత్రులు మనం అక్కడ నిద్ర చేస్తే మనకి ఉండే పాపాలన్నీ పోతాయని నమ్ముతామండి. ఆ వెళ్ళాం ఆ అవునండి. తొమ్మిది రోజులు అంటే మన ఇష్టం అండి అంతే ఉండాలని ఏం లేదు. మనిష్టమండి ఉండొచ్చు తొమ్మిది రోజులైనా
అవునండి.
ఆ ఒకరు అంటే అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి చుట్టుపక్కల మనము చూసుకోవడానికి కూడా ఒకరోజు మేయిన్సామి దర్శన ఇక్కడ ఆ మెయిను గుళ్లో దర్శనం అయిపోతుందండి ఒక రోజు అ ఇంకొక రోజు మనం కాలభైరవ దర్శనం చేసుకోవచ్చు అంటే మనం కుక్కలు అంటాం కదండి కుక్కల్ని అక్కడ దైవంగా పూజిస్తారు అనమాట్ అ కాలాభైరవాని దేవుడు కుక్కని దేవుడిగా పూజిస్తం అక్కడికి వెళ్తే మనం ఖచ్చితంగా ఆయనని దర్శించుకోవాలి దర్శించుకోవాలండి అది ఒక రోజు అయితుంది ఇంకా షాపింగ్ అన్ని బట్టల గి చాలా మంది తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చండి ఇంకా చుట్టుపక్కల ఈ మధ్యలో అ అయోధ్య కట్నారు అది కూడా మనం పోతే బాలరాముని చూసుకోవచ్చు అక్కడ దగ్గర్లో అది బాగుంటుంది అట్లా ఒక్కొక్క తొమ్మిది తొమ్మిది రోజులు పొద్దున పోయ్ సాయంత్రం అక్కడ వాళ్ళే వెహికిల్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు. అండి వెళ్ళి మొత్తం అంతా చూసుకొని రావచ్చు మనం ఉ ఇంకా ఒకరోజు రాత్రి గంగాహర్త్యం చేసుకోవచ్చు అట్లా ఒకరోజు అక్కడే మూడు నదులు కలిసేది హరిద్వారని అక్కడ ఒక శక్తి పీఠం ఉంటుందండి అమ్మ వారిది చేయి భాగం పడిండేది
అవునన్
అదే చూసుకోవచ్చు
కాశీ అంటే ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తారు కదండి. మన భారతదేశంలో అందరూ
ఆ అవునండి హిందువులే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఒక్కసారన్నా గంగ నీళ్లో మునిగి స్వామిని దర్శించుకుంటే మనం చేసిన పాపాలు అన్నీ పోతాయని నమ్ముతామండి
వెళ్ళడానికి రెండు రోజులు తిరిగి వచ్చేయడానికి ఓ రెండు రోజులు అక్కడ ఉండేకి ఒ రోజుయినా సరిపోతుంది అండి
ఒక రోజులో ఏం చూస్తామండి ఇంగ అంత దూరం పోయినాక ఐ మీన్ ఒక మూడు నాలుగు రోజులన్నా ఉంటే వెళ్ళిన ఎంత కష్టపడి డబ్బులు పెట్టుకొని పోయింటాము టికెట్లకి అక్కడ ఉంటే ఒక రెండు మూడు రోజులు అక్కడ సత్రాలు ఉన్నాయండి మనం రూముల గీములకి ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు సత్రాల్లో పోయి మనం ఉండి తొమ్మిది రోజు నిద్దరు చేసినా కూడా వాళ్ళే మూడుపూట్ల అన్నము అన్ని పెడతారు మనం అక్కడపై ఉండి రోజు పొద్దున్నే లేచి మనం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినా సరిపోతాదండి
అవును ఏ అక్కడ పరిశుభ్రంగానే ఉంటాయా అంటే సత్రాలు పోయి
ఆ బానే ఉంటాయండి సత్రాలు అన్నీ నీటిగానే ఉంటాయి ఉన్నాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క సత్రాలు ఉన్నాయి ఇంకా అక్కడే వాడ గంగా నీళ్ళళ్ళో స్నానం చేస్తారు అక్కడే శవాలను కాలుస్తుంటారు అంటే చానా మంది ఎక్కడ ఇక్కడ ఇండియాలో ఎక్కడ చచ్చిపోయినా చనిపోయినా అక్కడికి కొంతమంది అక్కడ గంగలో వాళ్ళ అస్థికలు కలపాలని అక్కడ అక్కడి నుంచి వాళ్ళ ఎక్కడ చనిపోయినా వాళ్ళ బాడీని తీసుకొని వచ్చి గంగల్లో గంగ దగ్గర ఇది చేసి వాళ్ళని నీళ్ళలో ఇది చేస్తారండి అట్లా చానా పవిత్రమైన గుడి అండి అది ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి చూసి రండి
అదే ఒకసారి వెళ్ళాలనుకుంటున్నాము అండి
అన్ని సరిపోతే డబ్బులు కావాలి కదా అండి
మ్ అది కూడా నిజమే అండి డబ్బులు అయితే ఉండాలైఫ్
ఈ వచ్చే సెలవుల్ల ఏమ అన్ను అలా వెళ్దామని అనుకున్నామండి. ఇంగ క్లారిటీ కనుక్కవాలండి తెలిఅదిది ఉ
అదేదండి వెళ్ళండి వెళ్ళి చూసి రండి అంతా ఎలా ఉంటది ఏమి? బాగా అయితే బాగుంటాదండి ఫ్యామిలీ వెనకలక పోతే మన కుటుంబంతో పోతే బాగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని చూడొచ్చు పుణ్యానికి పుణ్యం వస్తుంది.
కుటుంబంతో నేనే అండి
అదే అండి వెళ్ళండి ఒకసారి మొత్తం మీరు మీ భర్త అందరు వెళ్ళి చూసారండి.
అదే వెద్ద అయింది మావారు కూడా అంటున్నారు వెళ్దాం అక్కడికి అనేసి
అంటే ఇంత వరకు కాశీక్ కాకుండా ఇంక ఎక్కడికి వెళ్ళలేదండి మీరు?
మ్ వేరే దేవస్థలాలకు వెళ్తామండి అలా వెళ్ళలేదు. అంత దూరం కదాండి అది చాలం నాకు అక్కడికి చాలా మ్మ్ మనకి చన్న దూ మన ఇద్దరు మా రెండు ఊరల మధ్య చన్న దూ రం కదండి మా తెలుగు రాష్ట్రాల నుంచి
అవునండి అది తెలుగు రాష్ట్రాలే అండి ఏమంటే ఇట్లా బెంగళూరు లి సిటీస్ సిటీలోకి వచ్చి బతకాల్సి వస్తుంది ఎందుకంటే భర్తకి ఇంకా జాబ్ ఉంటంది కదండి ఏం చేసేక కాదు.
అ
ఇంగా జాబు కోసం మనము అన్ని వదులుకొని మన వాళ్ళని వదులుకొని రాబడతాలండి
తప్పదులేండి జీవన జీవను ఉపాది కోసం కష్టపడుకోల
అదే అండి అదే చూస్తా ఉన్నాను ఇంకా ఏం చేసే కాదు కాదండి.
అవునవునండి
ఆ మధ్య వెళ్ళండి పిల్లల్ని కూడా ఎక్కడనా తీసుకొని పోవడం వల్ల వాళ్ళు రిలాక్స్ అయితారు. అంటే వాళ్ళు కొంచెం అట్లట్లా తిప్పుతూ ఉంటే వాళ్ళకి తెలిసిస్తంది. ఇక్కడ ఏమింటది ఎట్లా ఉండ ఏమి అనేది తెలుసు
ఆ పిల్లవాళ్ళకి కూడా అంతో ఇం తో జ్ఞానోదయం వస్తుందండి ఊ ఓహో కాశి అంటే ఇద అంటే చిన్నప్పుడు మనకి బుక్స్ ల్లో కూడా ఉండేటివి గా దండి
ఆవునన్
అలా ఉండటం వల్ల వారు చదవడం వల్ల వాళ్ళకు తెలుసుకుంటారు వాళ్ళకి బాగా అర్థం అయితుంది కదా అండి
అదైతే నిజం అండి ఇప్పుడు చాలా బాగుందండి కాశీ ఒకప్పుడు మేము నేను పిల్లప్పుడు ప్పుడు వెళ్ళినప్పుడు నేను నాకు పెళ్లి కాక ముందు వెళ్ళినప్పుడు అంతేం ఉండదండి ఒక ఐదారు సంవత్సరాల నుంచి కాశీ బానే బాగా కట్టించినారండి అంత రీమోడల్ చేసి అంతా బాగ చేసినారండి డు వెళ్ళినా కూడా బాగుంటుందండి చూడ్డానికి కూడా వెళ్లి ఆ వెళ్లి చు చూడండి బాగుంటుంది ఇంగ అక్కడ చుట్టుపక్కల్లోన అయోధ్య హరిద్వార్ ఇట్లా మూడు నదులు కలుస్తాయండి హరి ద్వలో గంగా సరస్వతి యమున అక్కడ కూడ స్నానం చేస్ పుణ్యం వస్తది అంటారు అక్కడికి వెళ్ళండి ఆడ శక్తి పీఠం ఉంది ఇంకా అక్కడ చుట్టుపక్కల్లోనే సీతమ్మ భూమిలోకి అదే రామాయణంలో వెళ్ళిపోతు ఇంగ లాస్ట్లో సీతమ్మ భూమిలోకి అట్లా అదే ఆ స్థలం కూడ ఉందండి అక్కడ చుట్టుపక్కల్లోనే
అవునండి
అఉ
ఏది మీ ఇంటి దగ్గర ఏమన్నా మసీద్ అలాంటిది ఉందా అండి అంత సౌండ్ వస్తాంది
ఆ అవునండి మసీదు ఉంది ఒకటైంది కదా ఒక సా దేవుడికి హజా ఇస్తుంటారు ఎప్పుడు తెలిసిందే కదండి ఇంకా దేవుడి హజా ఇచ్చేది
అవును అదే మీకు చనా దగ్గరలో ఉన్నట్టుందండి చనా
అవునండి ఇంకా ఏం చేసి మనం ఏం చేయలేం కదండి వాళ్ళని ఏం మనం పోయి ఆపలేము ఎందుకంటే దేవునికి హజా కాబట్టి మనం ఏం చేయలేం కదండి ఇక్కడంతా మేము ముస్లిమ్స్ ఏరియాలో న్నాం అండి ఇప్పుడు ఎ దానికోసమే ఇంకా ఏం చేస్ చెప్పండి
ఏం చేసేకి కాదండి అవునండి ఆయన ఒక దేవుడే కదా
అండి దేవుళ్ళు వాళ్ళు వీళ్ళు అని ఏమి లేదండి మనక అట్లా అందరు సమానమైన దేవుళ్ళు ఉ అ అందరికిీ చేతుల ఎత్తి మొక్కడమే అండి
అవున అండి
ఆ ఇంకేంటండి ఖచ్చితంగా వెళ్ళండి ఒసారి వెళ్ళి చూసిరండి బాంటుంది పిల్లలు కూడా బాగా ఆనంద పడతారు వాళ్ళకి కొంచెం ఏమన నేర్చుకున్నదన్నా అయితుంది దాని నుంచి ఓ సరే అండి ఉంటామండి ఇంకా